హలో
చెప్పండి
మీరు చికెన్ ఎలా వండుతారో కొంచెం ప్రాసెస్ చెప్తారాండి
చికెన్ కర్రీయా
ఆ చికెన్ కర్రీ
చికెన్ అంటే ఫస్ట్ మనం చికెన్ తీసుకొచ్చుకోవాలి
హుమ్
తర్వాత మంచిగా వాష్ చేసుకోవాలి
ఆ
అందులో మనం మ్యారినేట్ చేసుకోవాలి అందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు మసాలా ధనియాల పౌడర్ అన్నీ మంచిగా తగినన్ని తీసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు నిమ్మరసం ఇవన్నీ కలుపుకొని పెట్టుకోవాలి
ఆమ్
అందులో పక్క పెట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఒకగిినది వేసుకొని అందులో ఆయిల్ పోసుకుని పచ్చి మిర్చి ఆ ఉల్లిపాయ గోలిచ్చుకోవాలి అందులో పుదీనా వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని చికెన్ వేసుకోవాలి మ్యారినేట్ చేసుకోవచ్చు
ఆ హా
చ ఆ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మంచి గా అది అదే కుక్కై వాటర్ బయటకి వస్తాయి
ఆమ్
ఒక మధ్యలో ఒకసారి రెండు సార్లు తీసి కలుపుకోవాలి మనకి సూప్ కావాలంటే అంటే వాటర్ పోసుకోవాలి
ఊ హా
వాటర్ పోసుకొని హమ్ మంచిగా ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉడకపెట్టుకొని చికెన్ కర్రీ రెడీ అయి తాది ని పైన కొత్తిమీర వేసుకుంటే అయిపోతాది ఫ్రై కావాలంటే వాటర్ వోయకుండా దగ్గరికి మంచిగా ఫ్రై చేసుకోవాలి
ఉహు
కలుపుతూ ఉండాలి
ఊమ్ ఇంకా మీకు ఏమేమ్ కర్రీస్ చేయడం ఇష్టం
ఊమ్ కర్రీస్ కంటే ఆమ్లెట్ తొందర అయితది తర్వాత ఎగ్గు ఎగ్ పరోట కూడ తొందరనే త
ఉహు
మీరు ఏం బాగా చేేస్తారు
ఇంగ మేం మా ఇంట్లో ఎక్కువ సాంబార్ ఇష్టపడతారు
ఉహు
తోట కూర ఇష్టపడతరు
అవును సాంబార్ ఎట్లా చేస్తారు మీరు చెప్
కందిపప్పు ఉడక బెట్టుకుంటాం కుక్కర్లో వేసి మూడు విజిల్లు నాలు విజిల్లు వచ్చేదాకా ఉడికినంక పప్పు పక్కక్ వెట్టేసి కొని మునక్కాడలు వంకాయలు సోరకాయ బెండకాయ ముక్కలు క్యారెటు అవన్నీ తరిగి పెట్టుకుంటము ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక ఎల్లిగడ్డ అ పచ్చిమిర్చి అన్ని కట్ జేస్ కొని పక్క వెట్టేసి కాని చింతపండు నానబెట్టుకుంటం ముందే
ఆహ
చింతపండు రసాన్ని మంచిగా మనం తీసుకొని ఒక రెండు ఒక బౌల్ ఒక బౌడ్ మొత్తం చింతపండు రసం ఒక రెండు మూడు గ్లాసుల వాటర్ తోటి దాన్ని మంచిగా పిండుకొని రసాన్ని
ఉ
పక్కకు వెట్టేసుకొని ఆయిల్ పెట్టు పెట్టుకొని ఆయిల్ లో జిల్లకార్ ఆవాలు పచ్చిమిర్చి ఎల్లిపాయ తాలింపు వేసి కరివేపాకు ఇవన్నీ తాలింపు వేసేసి అందులోనే మునక్కాడలు బెండకాయలు సొరకు పెము ముక్కలు క్యారెట్ ముక్కలు అన్నీ వేసి గోరిడు తర్వాత పసుపు యాడ్ చేస్తాం సాల్ట్ అన్ని యాడ్ చేసి మంచిగా గోల్నాంక అందులో ఈ చింతపండు రసాన్ని అందులో వేసి మంచిగా మరిగిన తర్వాత ఈ కందిపప్పు యాడ్ చేస్తా మళ్ల్ మంచిగా మరిగిన తర్వాత సాంబార్ రెడీ దించుతాం అప్పుడు పైనుండి కొత్తిమీరాకు పై నుండి కొత్తిమీరాకు జల్లుకుంటాం
ఇష్టంగా తింటారు అందరు
అందరు ఇష్టంగా తింటారు మా ఇంట్లో సాంబార్ని ఇవాళ ఏ వంటలు చేసుకున్నారు మరి
ఈ రోజు మేము టమాటా కర్రీ వండుకున్నాం
టమాటా కర్ర ప్రాసెస్ చేపిస్తారా టమాటా కర్రీ
ఫస్ట్ మనం టమాటాలని కడుక్కోవాలి
ఉమ్
తర్వాత ఉల్లిపాయలు
ఉమ్
ఉల్లిపాయ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి
ఉమ్
అవి కడుక్కొని పక్కక పెట్టుకొని
ఉమ్ ఉమ్
తర్వా తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి
ఉమ్
జీలకర్ర ఆవాలు వేసుకొని
ఉమ్
ఉల్లిపాయ పచ్చిమిర్చి గోలిన తర్వాత కరివేపాకు వేసుకోల్ల కొని
ఉహు
గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి
మ్
ఇప్పుడు టమాటాలు కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేసుకోవాలి
హ్మ్
అవికొంచెం గోలిన తర్వాత
హ్మ్
మన కారం తగినంత ఉప్పు తగినంత ఏసు కొని
ఊహు
కొంచెం కొంచెం కలుపుకొని మూత పెట్టుకోవాలి
హ్మ్
తర్వాత కొంచెం మెంతిపొడి వేసుకోవాలి టమాటాలు పుల్లగా ఉంటాయి
ఉహు మెంతిపొడి ఏస్తారా
హ్మ్ ఏసి మంచిగ ఉడికిన తర్వాత
హ్మ్
దింపుకోవాలంతే ఈజీ ప్రాసెస్ ఇంకా వివాహాల గురించి చెప్పండి మీకు తెలుసా మన సాంప్రదాయంగా ఎట్లా చేసుకుంటారు వివాహాలు
వివాహాల గురించి అంటే ఇక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకరికొకరు చూసుకోవాలి ప్రాసెస్ హు అమ్మాయి చూసుకోవాలి వాళ్లకి ఒకరికొకరు నచ్చాలే
హ్మ్
నచ్చితేనే వివాహాల కార్యక్రమం అన్నది ముందుకెళ్తాది
హ్మ్
అబ్బాయికి అమ్మాయికి ఓకే అయితే ముందు ఎంగేజ్మెంట్ చేస్తాము
ఆహ
ముహూర్తాలు అయగారి దగ్గరకి పోయి ముహూర్తాలు పెట్టుకొని
ఎంగేజ్మెంట్ చేసిన అనంతరము పెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ చే తము
హ్మ్ హ్మ్
పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత ఇకా అమ్మాయి అబ్బాయి వాళ్ళం ఇట్లా డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటాం అన్నట్టు కొత్త బట్టలు కొనుక్కోవాలి కదా హుమ్ అమ్మాయి వాళ్ళకి ఎప్పుడో యాభై వేలు అమ్మాయి వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్లకు ఇరవై ఐదు వేలు ఇస్తారు వీళ్ళకి
ఉమ్ హ్మ్మ్
అట్లా ఇచ్చి పుచ్చుకున్న తర్వాత ఎవరి బట్టలు వాళ్ళ షాపింగ్ చేసుకుంటారు
ఉమ్ హ్మ్మ్
పెళ్ళికి ఏమేమి పడతాయి వస్తువులు అనేసి ఓ లిస్టు రాసుకొని
ఉమ్
ఇగ అమ్మాయి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన అబ్బాయి వాళ్ళు వీళ్ళకి సంబంధించిన కొను కుంటారండి
పెళ్ళికార్డ్స్ కూడా
ఆ కార్డ్స్ ప్రింటింగ్ ఇగా అమ్మాయికి చీరలు పెళ్లి చీర ఏమేమి పడతాయి వస్తువులు అన్నిషా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ కార్డ్స్ పెళ్లి కార్డ్స్ అందరికి మన చుట్టాలు ఫ్రెండ్స్ బంధువులు ఎంత మంది ఉంటారో అంత మంది కి కార్డ్స్ పంచుతాము ఇక పెళ్ళికి ముందు పసుప్ కో నొక్కిస్తారు కదా పసుపు కొమ్ములు
ఉమ్
పసుపు గోమ్ముంలోకిస్తాం
ఉమ్
ఇక దాంతోటే ఈ పెళ్ళి తంది మొదలైతది ఇంటి ముందు పచ్చని పందిరి వేస్త ఇస్తాము పెళ్ళి రో రేపు అనంగా
ఆ
పచ్చని పందిరీ అంటాం మేము మాసైయుడు
అవునా
పచ్చన పందరికి పాల పొరక తీసుకొస్తాం
ఉమ్ హ్మ్మ్
అంటే ముందు రోజు నైట్టే అంటే గల్లీలో అందరు ఉంటారు గదా
ఆ
చెప్తాం ముందు రోజే మీరు వెళ్ళాలి మీరు వెళ్ళాలి అని చెప్తారో ఐదు బండ్లకు పాల పొరక చెప్తాం అన్నట్టు ఇక వాళ్ళు అడవికి వెళ్ళి పాల పొరక తీసుకొస్తారు ఆ ఇక్కడే ఊళ్లోనే
ఉమ్
పాలపొరకా పోయి కొట్టుకొని పట్టుకొస్తారు పార్లు పొర కొత్త పాటు ఒక అందుకుంజ గూడా మేము పెళ్ళికి ముందు ఇంటి ముంగట వేసుకుంటాం అదే రోజు
ఆ
పొయి పట్టుకొస్తారు నైట్ ఎళ్ళి
అవునా
హ్మ్ ఇగ మార్నింగ్ పచ్చని పందిరిగ వాళ్ళు బండ్లు వచ్చినయి అన్ని మాకి ఇగ చెప్తే ఇగా బజ బజంత్రితో పోయి వాళ్ళని తీసు కొస్తం వాళ్ళకి ఇగ టవళ్ళు గప్పి ఆ టవళ్లు గప్పి
తీసుకచ్చుకుంటారా
ధనులన్నీ తీసుకొచ్చి వాళ్ళు తేచ్చిన పొరక తోట పాల పోరక ఉంటది కదా దాంతో అట్ట ఇంటి ముంగట పచ్చని పందిరీ ఎస్తరు
ఉహ్మ
పచ్చని పందిరి వేసిన తర్వాత అంతకు గుంద పెడతారు ముందు ఇంటి ముందు
హ్మ్ హు
ఇగ అందు గుంజకి ఒక రూపాయి బిల్ల అందులో కొన్ని బియ్యం ఒక వైట్ క్లాత్ తులో వేసి కట్టి ఇగ దానికి ఆ కట్టి ఒక ఐదుగురు ముత్తాయిదుల తోటి అందు గుంజకు అక్షంత లేపిస్తారు
ఉహ్మ
ఆందర వేసిన తర్వాత ఇగ అమ్మాయికి ఇగ పెళ్లి చీరలు ఉంటాయి కదా పాసింగాలు పెళ్లి పట్ కొత్త చీర బా సింగాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పట్ పట్టుకొని అమ్మవారికి పా పాశం అన్డుకుంటాం
హ్మ్
అమ్మవారికి పోషమ్మ పాశం అన్డుకొని అవన్నీ పట్టుకొని పోశమ్మ కాడికి వెళ్తాం
ఉహ్మ
వెళ్ళి ఇగ అక్కడ పోషమ్మకాడ ఇగ నైవేద్యం అవన్నీ పెట్టి అమ్మాయి పెళ్లి చీరని పోషమ్మకాడ పెట్టి టి చూపించి అవన్నీ వాట్ కొని ఇంటికి వస్తాం
ఉహ్మ
వచ్చిన తర్వాత కూరలు పడతాం
హ్మ్
ఐదు కుమ్మరి వాళ్ళంటే పోయి కూరలు పట్టుకచ్చుకుంటాం
హ్మ్